ఏ
ఆ వినిపిస్తుందండి
బాగున్నారా ఆ బాగున్నానండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి టిఫిన్ అయిందా
లేదండి ఇంకా తినాలి
అవునా ఏం చేస్తున్నారంండి మరి
ఇప్పుడైతే దృశషంమడి
ఏంటి ఇప్పుడు లేచారా అండి
ఆ అండి కొంచెంసేపు పెతుంది
ఆ సినిమాలు ఏం చూడలేదా అండి రీసెంట్గా
చూసానండి ఒక కొన్ని ఎందుకు సినిమాలు అయితే చూడలేదు
అవునా లాస్ట్ మీరు చూసే తెలుగు మూవీ ఏదండి అే ఇస్తాదా
లేదండి ఉస్తాదుకం వెళ్ళలే ఇంకా
ఎస విసా నేను రీల్స్ లో చూశానండి చాల చాలా పండిగావుంది
సిల్లిగుంద బాగున్నా
అదే కామిలీగ ఉంది అంటున్న అంటే
ఆ ఇంగ్ మండింగా మువి పోతే అర్థమతుందంది మనకి అండి
వెళ్తారా మూవీ కి
అదే ఇవి కొంచెం ఎగ్జామ్స్ అవివి ఉన్నాయ్ ఇవి కొంచం జమ్స్ అవి ఇవి ఉన్నాయి
ఎల్ల లేదా
ఆ
అందుకే వెళ్ళలేదా అందీ
ఆ అండి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి లేకుంటే ఇవి ఈ సండే వెళ్దాం మనకి ఏళ్ది ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేదు హలో
అయినా మీ కాలేజ్ లో ఫస్ట్ జరుగుతాంది ఏమో కదండి
ఆ అండి అది ఒకటి ఆ ఇష్టం ఇ జరుతు నీ
అవునా నేను నిన్న నాకు ఒకటి పెట్టారు కదండి పోస్టర్ డెమోన్స్ లు అయింది
అ అండి
అదీ మా తమ్ముడికి ఒక అబ్బాయికి కావాలంటండి.
మీ తమ్మున్గొగబ్బాయికి
అవునండి
ఏమంటే అది నా ఫ్రెండ్ తీసుకెళ్ళడంండి
ఆహా ఆ అబ్బాయి అసలు అబ్బా ఎంత బాగుంది మాకు ఇది కావాలా అన్నాడు యాడ్ అయ్యాడంండి సరేలే నేను ఒకసారి చెప్తాను తనకి ఏమన్నా ట్రై చేస్తాడు ఇప్ ఈ రోజు ఉంటే అని చెప్పానండి. తను కూడా ఇంజనీరింగే చేస్తున్నాడండి తమిళనాడులో ఉన్నాడు తను కూడా డిమాండ్స్ లేయర్స్ ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్
అవ్ అవ్
ఆ తనకు చానా ఇష్టం డిమాండ్స్ లేయర్ అంటే అయితే నేను ఆ ఫొటోస్ పోస్టర్స్ పెట్టానన్మాట ఇట్లా ఆ మీరు తీసుకున్నారు నా కోసం అని చెప్పి పెట్టానా వెళ్లీతే తెల్లర్ దేమన్స్లేయర్ది నాకు కావాల నాకు కావాలా అని పట్టాడండి. డి
అంటే ఇద్దనే ఉన్నాడు కదండడి నే నా ఆ రూమ్ మీేట్ ఒక అతను తెలుసు కదాకి
ఆ ఆ ఆ
అతనికి మాకి కం ఫస్ట్ టైమింగ్స్ నిన్న వేరే ఉందా అంటే అయిపోవడం. నేను కొంచెం మాకు ముందే అయిపోయింది మేము వచ్చేసినామా నేను చూసినాను మీకోసం మరి పెన్సు లేస్తే ఫ్రెండ్స్ దగ్గర కొంచెం పక్కంగా వెళ్ళిపోయాను చూసిన తర్వాత వాడి పెయ్ తీసుకున్నాడంటే వానికి గనీ డిమ్ ఆమె డిమోస్ లేయర్ అంటే చానా పిచ్ చెన్మఠ
ఒకే ఒకే అంటే ఆ తీస్కోన్ లే అండి త తన్ దగ్గరే మిప్పిచుకోద్ధండి తన దగ్గర అయితే ఏమి ఇప్పించుకోవద్దండి. చూడండి ట్రై జేయండి ఈ రోజేమన్నా దొరికితే ఎట్లో తను కూడ తీసుకుంటా అన్నాడు కాబట్టి నేనొకటి తనొకటి తీసేసు ఉంటా
నిన్న టూ తీసుకున్నానండి
అదే అదే చూసాను
అదే ఇంకోటి ఒగట్ ఆ వీళ్ళు ఉంటారు కదండి వాడు ఒక్కడు వాని పేరు నోటికి రాదు ఇట్లా ఒక చేయ్ పోతుంది చూడండండి అప్పరము సిక్స్ దగ్గర
ఏ ఏసరీస్ లో అండి డిమాండ్స్ లో వెళ్నా
సీజన్ టూ లో అప్పర్మన్ సిక్స్ దగ్గర ఫైట్ చేసేతప్పుడు చేయి కట్ అయిపోతుంది చూడండి గుర్తుందా అనిపి అదే అ అతని పేరు నాకు గుర్తు రావడం లేదండి
ఫైరా
అంటే ఖడ్గాలు బెట్టుకొని ఉంటారు జూడండి
వాన పడింది
ఇట్లా తలకాయ మీంద ఇట్ల ఏదో కట్
మాస్ కేసు కెంటాడు మాస్క్ ఏసుకెంటాడు
మాస్కే మిస్కేండండి అదొకటి తలకాయ మింద ఇట్ల గట్ త్రాహండ్రెడ్ సెవెన్ బీ దాని మీద స్టోన్స్ ఉన్నట్లుంటాయ్ హలో
ఒక్క నిమిషం అండి నా ఆలోచిస్తున్నాను తన పేరు ఊ
పేరు గుర్తురాలేదండి నాకి మీకు నిన్న ఫోటో పెట్
కలిపి కొడితే తీసకరా ఒక్క నిమిషం అండి నేను చెక్ చేస్తా అచ్చన్న కే అది మాస్క్ వేసుకుని నంబర్ అయితే గుర్తుంది పేరు కానీ అదే కాద అని నాకు తెలీయదు ఓ ఇత్తనా ఇతను ఇతను ఫైరే కదండి యూజ్ చేసేది
ఫైర్ బ్రీతింగా
క్యోజిరు ట్యాంజన్ గద్ దా మీరు పెట్టింది
ఆ అదే అనుకుంటాను నేను ఏంది బిజి ఫైర్ బ్రీతింగా యూజ్ చేసేది
ఆ ఎవరంటే ఆ ఎల్లో కలర్ రెడ్ కలర్ హెడ్ ఉంది కదా ఎల్లో రెడ్ కలర్ హెడ్ తను క్యో జీరో తను ఫైర్ బ్రీతింగ్ యూస్ చేస్తాడు ఇంకొక్ కను ఎ రెండు ఖడ్గాలు ఉన్నాయ్ కదా అతని పేరు పెంజన్
టెన్జన్ రైట్
ఆ టెన్జన్ టెన్జన్ సో మీ ఫ్రెండ్ కి కూడా చాలా ఇష్టమా మళ్ళీ వెళ్ళు
అండి
మీ మీ ఫ్రెండ్ చాలా ఇష్టమా ఇది
అంటే టెంజిన్ కంటే మనకి జినస్తు అని ఉన్నది నా ప్రేమ చేయడం రాదు... ఆ ఆ హీరో కంటే వాడిస్తామండి వీనికి దానికోసం వెేతి క్క్యాడు వీడు కూడా బట్ దొరకలేదు ఇందు దాంట్లోకి ఏదోఒకటి తీసుకోవాలని చెప్పేసి దాన్ని తీసుకున్నాడండి
ఉ
అంటే అన్నీ ఒకటే గోడికి అతికిస్తాం ఇ అది వినపట్లే
అదే అదే ఇది తందికుడికి క్యారెక్టర్ చాలా బాగుందండి
ఆ
అ కంప్లీట్ ఆ అంటే జెనెక్స్ అండ్ నైజుకో అది చాలా మంచి కప్పుల్ కదండి సీరీస్
ఆ ఆ
చాలా బావుంటుంది అసలు వాడు కళ్ళు మూసు ఉంటయి ఎమన్న ఫైన్ బేచ్ అదండి జెనప్స్ అ జెనట్స్ కళ్ళు మూసుకుంటే అసలు ఏమన్నా ఫై చేస్తాడా చాలా మా ఫైట్ చేస్తాడు కదంీ
సీజన్ యాంటి సీజన్ త్రీ లోనా. నో
సీజన్ టూ సీజన్ వన్ లో కూడా కళ్ళు మూసుకునే ఫైడ్ చేస్తాం అడ్ అట్లా ఫైట్ చేసిన తర్వాత ఆ ఫై ఫై అవును ఫైట్ చేసి కే మర్చిపోతాడు ఏం జరిగిందో కూడా
ఆ
హ్మ్
ఒకటే వాడు కొత్త ఫామ్
అవును అస చలు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి అదే లేస్ కూడా మనం ప్రాక్టీస్ చేసేంత వరకు మనకు పర్ఫెక్షన్ రాదండి. మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం అట్లో బాగా అదేమతారుో బెస్ట్ అవ్వగలుగుతారు
ఆ అండి
అసలు త్యాంజీ వాటర్ బ్రీతింగ్ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ డే మొత్తం ఆ పెట్టుకోవడానికి ఎంత ఆ ప్రాక్టీస్ చేస్తాడండి వాడు సీజన్ లో
అంత పశ
అవును అవును తను అది తను తెలుసుకుని ఆ మెథడ్ తని తెలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తాడు
ఆ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ లో అప్పర్ మోన్ త్రీతో కాదు టూతో అనుకుంటా అప్పర్మం టూ తో ఫైటింగ్ ఉంది ఇంగ పర్మోన్ వన్ తో ఫైటింగ్ ఉంది. తర్వాత లాస్ట్ లో ముజాన్గా అంత ఉంటుందండి అది ఇంకేమేమి మ
చాలా
ఆ అప్పుడుము వంతో ఇంకెట్లుండాల ఇ అప్పుడుము వంతో
అవునవును
ఆకాశ సగాన్ని ఏం పెట్టినారు ఫైటింగ్ అది
ఈవెన్ డిమాండ్స్ ది కూడా చాలా బాగుంటుందండి ఫైటింగ్ అంటే వాళ్ళ ఫైటింగ్ గానీ వాళ్ళ టెక్నిక్స్ గానీ లాస్ట్ కి వాళ్ళు రియలైజ్ అవ్వడం కానీ
నాకి ఆకాష్ లో నచ్చేదేమంటే వాడు ఏమి ఐ మీన్ సంథింగ్ ఏమి తీసుకోన్ పోడాంటి ఏ ఏ మొన్న వచ్చి చేతులో చేతుల దనే చేతులు కాల్తున్నాయి
అదే అదే
లాస్ట్ ప్రకానే వెళ్ళి చేసిపోతారు అదే బాగా
అంటే ఇంగ మ సందరించా అం ఇకో అే అన్నట్టు
ఆ నువ్ చంపలేరండి అంటే చాలా కష్టపడాల్సింది ఇంగా
ఊ ఉంది
చంపాలి అంటే ఇంకా చాలా కష్టపడాల్సిందే
ముందణ నిల్దన రైల్వే స్టేషన్ సరే అండి మరి ఉంటా అండి
ఆ సరే అండి